కామండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి
ఆ తిన్నారా అండి ఆ అయింది మీది ఆయిందా
ఆ అయిందండి
ఉ ఇంకేంటి అండి
ఆ ఏం లేదండి ఏం లే మాకి బాగా వర్షం వస్తుందండి
అవునండి ఇప్పుడు మనం ఏం చెద్దామంటే మనము ఋతువులు గురించి మాట్లాడదామండి
అవునండి ఎలాగో మాకుడా వ వర్షం వస్తంది కాబట్టి మీకు ఏ ఏ ఋతువుల్లో ఏ ఏమేమి ఇస్త ఇష్టము మాకే ఋతువుల్లో ఏమేమి ఇష్టము
అవునండి ఆ అలాగే ఏరు తుల్లో ఏం ఏం పండిస్తారు అనేది కూడా మాట్లాడచ్చు అండి
అవునండి తెలుసా అండి మీకే ఏ ఋతువుల్లో ఏమే ఏమేమి పండిస్త
ఆ తెలుసు అండి మనకు ఫస్ట్ వచ్చేది వసంత ఋతువు కదండీ ఆ సంవత్సరంలో వివిధ ఋతువులు ఏర్పడతాయండి ఫస్ట్
అవునవును అండి
ఆ మన భారతదేశంలో ఆ ఆరు ఋతులు ప్రాధాన్యంగా ఉంటాయ నీ అనుకుంటున్నానండి ఆ అవునండి ఆరు ఋుతులు ఉన్నాయండి
అవునండి ఇవి కదాండి ఋతువులంటే వసంత ఋతు
ఆ ఆ గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు శరద ఋష్ ఋతువు ఆ అవేనండి హేమంత్ ఋతువు
అవునండి
ఆ నాకైతే వసంత ఋతువు గురించి బాగా తెలుస అండి ఎలా అంటే అది అది ఫస్ట్ ఏ కాలం ఏ నెల నుంచి ఏ నెల వస్తుందంటే మార్చి నెల నుంచి చి ఏప్రిల్ నెల వరకు వస్తుందండి వసంత ఋతువు ఆ మరి అండి ఈ కాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండి
అవునండి లైక్ ఇట్లే కదండడి అండి మనకి కొ ఆకులన్నీ వికసిస్తాయి పూలతో కలకలలు ఆడిపోతుంటున్న
అవునండి కొత్త చెట్లు కొ కొత్త ఆకులు కొత్త పూత వస్తుందండి ఫస్ట్ ఆ టైము లో
అవునవునులేంటండి
చేపక్ ప్రకృతి అందాన్ని కనిపిస్తుందండి
అవునండి
ఆ నిజంగా అంత ఆ దీనిని ఆ అదే అండి దీన్ని వసంత ఋతువు అనే కాలంలోకి మాట్లాడతామండి
ఆ అంతే అండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంకా గ్రీష్మ ఋతువు గ్రీష్మ ఋతు తులభ చాలా అండి అసలు ఎండలు ఎక్కువ ఉంటాయి ఈ కాలంలో ఇప్పుడు చూడండి చాలా మంది బాడీలు డిహైడ్రేట్ అయిపోతాయిండి ఇప్పుడు చూడండి నీళ్ళు బాగా తాగాలి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి అంతేకాకుండా గ్రీష్మ ఋతు ఊలో ఆ ఇప్పుడు తినడానికి మంచి మంచి పనులు వస్తా ఉంటా
అవునండి గ్రీష్మ ఋతువు బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఎందుకంటే పిల్లలకి పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి మామిడి పనులు ఎక్కువగా స్తాయి ఆ ప్రజలు చల్లని ఆ మజ్జిగ అంటా కూల్ డ్రింక్స్ అంటా ఎండల కాలంలో నిజంగా అండి మజ్జిగ తాగినంత ఏమి ఉండదండి
అవునండి అంతేకాకుండా ఆరోగ్యాన్ని ఆ ఆ ఋతువులో మాత్రం చాలా కాపాడుకోవాలండి ఇప్పుడు చూడండి ఎండ ఒక్కసారిగా బయటికి వెళ్ళామంటే ఫుల్ ఎండలు వ వచ్చ పడిపోయ చేసుకొస్తామండి బాగా చల్లటి చెల్లటి పదార్థ
ఇది బాగా మే జూన్ మాత్రమే స్టార్ట్ అవుతుందండి ఈ గ్రిష్మ రూతువు
అవునండి
ఆ అవునండి ఈ కాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయండి
అవునండి అంతే కాకుండా ఇప్పుడు చూడండి అండి కొన్ని ఏరియాల్లో ఉష్ణోగ్రత కొంచెం తక్కువ ఉండొచ్చు ఇప్పుడు కొన్ని ఏరియాల్లో మాత్రం చాలా ఉష్ణోగ్రత అండి మీ ఏరియాలో ఎలా ఉంటుందండి
మా ఏరియాలో కూడా అంతేనండి ఎలా అంటే చ్ చాలా ఎండలు బగబగం అనేలాగా అంటే ప్రజలు కో ఎక్కువ ఎండకి తట్టుకోలేరండి కొందరు సర్టన్ ఏజ్ వాళ్ళు
అవునండి
ఆ
ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఇంకా వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుందండి
అదేనండి వర్ష ఋతువు ఇంకా వర్ష ఋతువు అయితే ఆ వర్ష ఋతువు త్తలోనే ఉందండి వర్షం అని చెప్పేసి
ఉమ్మ్ అవునండి వర్ష ఋతులో వర్షాలు కురుస్తాయి చూడు ఒక రైతుకి చాలా ము ఖ్యమైందండి ఎందుకంటే పంటలకి బాగా నీళ్ళ వస్త వాయి వర్ష ఋతువు వస్తే రైతులు కళ్ళల్లో కలకల మెరుస్తా ఉంటాయండి
పంటలు బాగా సాగు చేస్తారండి ఈ ఈ వర్ష ఈ వర్ష ఋతువులో బాగా ఈ వర్ష ఋతులు ఏంటంటే అంటే చెరువులు బావులు నదులు అన్ని నీటితో నిండిపోయి ఉంటాయి అండి మంచిగా అలా ఆ ఆ నద్దులు ఆ అవేమీ చెరువులు అవన్నీ నీటితో నిండిపోయి ఉంటేనేనండి ప్రకృతి ఇంకా అందంగా కనిపిస్తుంది
అవునండి
హమ్ నిజంగా అండి ప్రకృతి పచ్చదనంతో కలకలలాడుతుందండి వర్ష ఋతువులో ఎలా అంటే మంచిగా వర్షం వస్తాది ఆ వర్షం వచ్చినప్పుడు ఆ చెట్ల మీద వాటరు ఆ నదులు మధ్యలో వాటర్ వెళ్తూ ఉంటే ఇంగ అదే కదండి ఆ
అంతేకాకుండా ఇప్పుడు చూడండి అండి వర్ష ఋతువులో చాలా ప్రమాదాలు కూడా జరుగు తాయి అండి ఇంకే ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం అనుకో ఒక్కసారిగా ఫుల్లు వర్షం వచ్చి ఇప్పుడు మనం
కరెంట్ పోయి అలా అంతా కష్టపడాలండి కాకపోతే కొందరికి ఇలా జరుగుతుంది కానీ ఒక వర్షం పడితే రైతు సంతోషం నంత ఎవరు సంతోషించారండి కానీ రైతుకు లాభం ఉంటుంది కదండి వర్షం పడితే మనం కరెంటు పోవడం గురించి ఆలోచిస్తాము వర్షం వస్తే కరెంటు పోతుంది అంటాము చార్జింగ్ లేవ్వమంటాము కానీ రైతుకి ఆ వాటర్ వస్తే మనకు ఎంత మందికి తిండి పెడతాడండి
అవునండి రైతు ఒక దేశానికి వెన్నెముక అండి
అవునండి సో ఇలా అంతా ఈ ఈ వర్ష ఋతువు అంతా ఇలా స్టార్ట్ అవుతుందండి అది కూడా ఓన్లీ జులై టు ఆగస్టు మంత్ లోనేనండి
అవునండి
ఇంకా
షరద్ ఋతవు హేమంత ఋతువు శిశిర ఋతువు వాడు
నిజంగా అండి ఇలా చూడండి మన భారతదేశంలో ఇలాంటి ఒక రిచ్ రాష్ట్ర ఆ అవేమి అదేనండి ఇలా ఋతువులని చే పి ఎంత చూడండి ఎంత మంచిగా ఒక్కొక్క ఋతువుల్లో ఒక్కొక్క సీజన్ లాగా
అవునండి
ఆ
అంతే కాకుండా ఇప్పుడు చూడండి అండి హేమంత బు ఋతువు వచ్చేసరికి హేమంత ఋతువు శశిర ఋతు తువు వచ్చేసరికి మనుషులకి గడగడ చలి వణికి ఎక్కువ అయిపోతుందండి బాగా వెచ్చవెచ్చని బట్టలు ధరిస్తారండి
ఇంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడండి
అవునండి
ఆ వర్షాలు తగ్గి కొంచెం నిమ్మలంగా ఉంటుందండి ఆ నిజంగా అండి చాలా బస్
ఇప్పుడు చూడండి అండి హేమంత ఋతువులో చలెక్కువ అయిపోతే అసలు ఇంటి నుంచి ఆ ఇప్పుడు ఏమంటే హేమం ఋతువు ఏమంటే రాత్రిలు తక్కువండి పగు రాత్రిలు తక్కువ పగులు
అవునండి ఆ ఎప్పుడు చీకటి ఐ పోయింటుందో తెలీదు చాల ఫాస్ట్ చీకటి పడిపోతుందండి హేమంత ఋతువులో ఉ మరి ఏమంటే అండి
చెప్పండి అండి
ఆ ఈ హేమంత ఋతువులో అండి ఉదయం వేళ్లల్లో మంచు కనిపిస్తుందండి అసలు అంత పొగతో నింపుకున్నట్లు చాల మంచు వస్తుందండి మంచి అయితే కు కురుస్తున్నట్లు అంతా అలా కనిపిస్తుందండి సాగ్ అప్పుడు ఆ సమయంలో నేనండి పంటలు కోత సిద్ధమవుతాయండి హేమంత ఋతువులో
అవునండి
కాలంలో ఎస్తాము తర్వాత ఒక ఋతువు తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత ఇంక ఆ చలికాలంలో అంటే కొంచెం చలికాలం వచ్చే పంటలు ఉంటాయి ఎండల కాలం వచ్ వచ్చే పంటలు ఉంటాయి ఆ అలా ఉంటాయండి
ఇప్పుడు చూడండిండి గ్రీష్మ ఋతువులో ఎండాకాలం వచ్చేసరికి ఇప్పుడు సినీ పంటలు మామిడి పంటలు అన్నీ కోతకొస్ స్తాయండి ఇప్పుడు అదే వర్ష ఋతువుకి వచ్చేసరికి శనగ పం పంటలు ఇంక ఇంక ఏమైనా ధాన్య పం
అవునండి ఇదిగోండండి మనం పప్పుకు వేసుకుంటామే ఏమి కంది బ్యాలు అవన్నీ వచ్చేది ఈ ఏం ఋతువు అండి ఈ హేమంత ఋతువులోనే వస్తాయండి
అవునండి ఇప్పుడు చూడు మన జీవి
ఇప్పుడు చూడండి ఆ కొన్ని సర్లండి లాస్ట్ టైం ఏమైందంటే ఇప్పుడు రైతులు శనగ వేసింటారు కదండీ ఆ సెనగ టైమ్ లో మంచిగా ఆ శనగకి ఏంటంటే అండి బాగ మంచు కురవాలండి దానికి
అవునండి
ఆ కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది అదే కాని ఆ మంచిగా పంట చే వచ్చే టైమ్ లో వర్షం వచ్చింది అనుకోండి ఆ ఆ ఆ శనగక అనేది పు అంతా రాలిపోయి పంటలో ఏమి సారంం లేకోకుండా పాపం వేస్ట్ అయిపోతుందండి అసలు ఆ శనగ పంట అనేది
అవునండి అప్పుడు రైతులకి చాలా నష్టం వస్తాదండి
అవునండి ఆ అసలు ఉదయం రాత్రి వేళల్లో పొగమంచు కొంట కప్పిస్తుందండి ఆ శిశిర ఋతువులో
అస్సలు చలికి అస్సలు అమ్మా తట్టుకోలేమం
ప్రజలు వెచ్చని దుస్తులు ధరిస్తారండి ఆ స్వెటర్స్ అని చెప్పి ఆ ఆ అ ఇదేమి అండి చెవులకి ఏమో అవి అవేమండి చోలకి చలి పెట్టకోకుండ ఊర్లో పెద్ద వాళ్ళు అలా చేస్తారండి ఈ కాలంలో చలి చాలాఎక్కువ ఉంటుందండి శిశిర ఋ లో అవునండి ఈ జానవరి టు ఫిబ్రవరి అంటే డిసెంబర్ నుంచే స్టార్ట్ అవుతుందండి
అవునండి ఇప్పుడు మీకు ఎండలు తగ్గాయా అ అంటే ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయా
ఆ ఆ తగ్గాయి అండి ఇప్పుడు వర్ష ఋతువు స్టార్ట్ అవుతుందండి ఏంటో అదేంటోనండి వర్షాకాలంలో ఎండలు వస్తాయి ఎండల కాలంలో వర్షాలు వస్తాయి ఇప్పుడు ఎలా అయ్యాయి ఏ సీజన్ కి ఏ సీజన్ కూడా అర్థం కాదు కాదండి ఇప్పుడు
కొన్నిసార్లాండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాయండి ఇంకా కాలం వచ్చేసింది కదా ఎండాకాలం అయిపోతుందండి ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది ఇక్క నుంచి వర్షం స్టార్ట్ అయితే
జూన్ లో కదండి కానీ అప్పుడే వర్షాలు స్టార్ట్ అయిపోయాయండి
అవునండి
చాలా విచిత్రంగా ఉందండి కానీ ఎండక ఎండ పెడుతుందండి ఎండ పెడుతుందండి మార్నింగ్ ఎయిట్ కె సెవెన్ కె ఎండ వచ్చేస్తుందండి
అవునండి ఈ మధ్య కాలుష్యం ఎక్కువ అయిపోయేసరికి అసలు ఏ రుతువు ఏ టైమ్ లో వస్తుంది మామూలుగా అప్పుడు పూర్వకాలంలో అయితే ఋతువులు కరెక్ట్ గా పాటించే వాళ్ళు కరెక్ట్ గా ఏ ఋతువుకి ఏం జరగాలో అదే జరిగిపోయేది ప్రస్తు కాలంకు వచ్చేసరికి అదంతా ఏం జరగట్లేదండి
ఆ ఈ ఋతువులండి ప్ర ప్రకృతి యొక్క అద్భుతమైన వరం అండి
అవునండి
ఋతువుకి తన ప్ర ప్రత్యేకతను కలిగి ఉంటుందండి నిజంగా అండి ఇప్పుడు చూడండి ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క ఇదిమంటే ఆ ఏది జరగాలి ఈ సీజన్ లో ఎండలు రావాలి ఈ సీజన్ లో వర్షం రావాలి ఈ సీజన్ లో చలి రావాలి అనే ఒక ఆ ప్రత్యేకత ఉంటుందండి ఒక్కొక్క ఋతువుకి
అవునండి
ఆ ఋతువుల మార్పుల వల్లనే పర్యావరణ సమస్యతలను కొనసాగుతుందండి
అవునండి సరే అండి అయితే సరే అండి ధన్యవాదములు బాయ్ అండి